ఆ
చెప్పండీ
చెప్పాలండి బావునాం మీరు ఎలా ఉన్నారు
హుమ్ పర్లేదండి ఏదో ఉన్నాం ఏం చేస్తన్నారు
ఏం చేయలేదండి ఉన్నాం
నిద్రబోయినాడా బాబు బాబు పడుకుంటేనే కొంచెం ఫ్రీగా ఉంటది మీకు హ్మ్ ఆ ఐదు గంటలకొస్తారు ఐదు కొస్తారింకా ఇంకా వాళ్ళు పట్టుకవాళ్ళు ఉంటారు నేను ఇంకా షాప్కి వెళ్ళాలి నే షాప్ కి వెళ్ళేసి వొచ్చి ఇంకా బజార్ కి వేరే బోవాలి
ఆ
ఇంకా రేపటికి కావాల్సిన సామాన్లు తెచ్చుకోవాలి గదా
ఉగాది కాబట్టి స్పెషల్సు
స్పెషల్స్ ఏముండయ్ మామూలే
పులిహోర పెరుగన్నం పానక్
అవంతా ఏం లేదండి అవంతా ఏం లేదు మామూలు ఉగాది పచ్చడి వరకే పానక మాదంతా శ్రీరామనవమికి గదా
మామూలుగా పెడతారు బెల్లం గల్ అంటే రేప్ పాన పొంగుడు పంచుతరు అక్కడ రాముల వారి గుళ్ళో
ఆహా ఏమో మేము అయితే అది పెట్టం మామూల్గా ఉగాది పచ్చడి చేస్తాం అంతే
ఉగాది పచ్చడ్ జేస్తాము మళ్ళీ దీనికి అక్కడ పంచుతారనమాట
ముహు అద్ అదే అదే మయ్ డియా లేదు గానీ
ఆహ్
పచ్చడి జేసి దేవుడికి పెట్టి టెంకాయ కొట్టి ఆర్తీచ్చుకుంటము మామూలుగా పనకం అదంటే శ్రీరామనవమికె గా చేస్తాము
అవునవును
ఉమ్
నేను మొన్న పానకం చేసాయి ట్లో శనివారం రోజు భలేె ఒచ్చింది
ఆహ్ మరి మాకెక్కడా మాకు ఆ రోజు ఏదో వెజిటేబుల్ రైస్ తెచ్చిచ్చినారు
ఆహ్ అవును గదా మచ్చిపోయినా
మనం ఏ పొదైతే తక్కువగా చేస్ కుంటామో ఆ పొద్దే బాగొస్తది
ఆహ్
బా ఆహ్ తిన్నారు లాస్ట్ లో ఒక్కరొ ఒదిల్నారు నా కోసమా అది నేన్ తిన్న
ఆహ్ నీకొక వేడి ఎసిన ఒక పొద్దుండాలి అది నేన్ తెలారనుకున్నా ఒక పొద్దు ఉందాము అనుకోని అదేం చేసా రెండు దోశలు తిని గమ్మున అయిపోయినా ఆ రోజ అంతా అన్నం తినగూడదు
ఆహా
అన్నం తినకుండా అంటే శనివారము ఉ ఏకాదశి అయితే కొర్రలు కొరలు అంటా అన్ సగ్గు బియ్యము అలా తినాలని చెప్పినాను కదా దాన్ని బట్టి తిందాం తినకూడదులే అనుకున్నా న్నాను అదేమైంది మీ అన్న రాల ఆ రోజు నాలుగు ఐ ఐదు
మ్
ఇంగా వంట చేస్నట్టే పాడుకునేసిన అంతే ఇంకా నీకొక్క బాక్ కి అ అహా అక్కడ మాకు తెలిసినాం ఇంకో ఆంటీ ఉంటే ఆ ఆంటీకి ఒక బాక్స్ ఇ పిలకాయలు ఇద్దరు ఆడ పిలకాయలా పాపకి ఆంటీకి వాళ్ళకి ఒక కప్కి ఐస్ క్రీమ్ కప్ ఏం పలవి వేడిగూంది అనేసనె ఆయిప
ఏ మె నువ్వు ఇచ్చినపుడే అప్పుడే తినేహ్నారు కొంచం సగం బాక్స్ తినేసున్నారు వేడిగా
ఆ
ట్టే బెట్టునారు మళ్ నైట్ కి అదే దిన్నారు నైట్ రుబ్ తినేసి ఇంకా మాకొద్దు చాల్ అనేసో ఒక రవయే బెట్ బెట్ నారు ఆ ఒక్క రవ నేను దిన్నా
ఉమ్
బానే ఉంది కానీ ఇంకొంచెం ఉడుకుండాలి కొంచెం బియ్యం గ ఉన్నట్టు ఉంది ఆ
ఉమ్ అది ఇప్పుడు మేము కదా మా వే సోన మసర ఉప్పుడిబియ్యంగదా కొంచెం వా బాడిందాల తక్కువయ్
ఉంది నేన్ అదే అనుకున్న ఈ కొంచ్ బియ్యం లావ్ గుంది బాబెట్టతిన్నాడో ఏమో అనే సమ్ ఆ
వాడకివే తనిగా ఇంకెదన్న జేష్ పర్ త ఆ రోజు హ్మ్
ఎమ్ బాబ్ కెట్ బెట్ టుంటాదో ఏమో వాడ్ ఎట్ట తినున్
ఇంకా ఆ రోజు నైట్ రేనుకమ్మ తిర్ నాల్ గద్
ఆ
ఆడ పదిన్ నర వరకు ఉన్నాము ఇంకా బోయి టిఫన్ దిని ఆ టిఫన్ దినేసి అమ్మవార్ న్ తాకి దన్నం పెట్టుకొని టిఫన్ తినేసినాం ఏల్లి ఉమ్ ఉమ్
నువ్వే చూడాలంటా అన్నావు చూసినావ్ లేదో అనుకుంటాన్నా
అక్కడ మెయిన్ అమ్మవార్ దేరిక్ పోళ్ళే ఊరేగింప్ పొమ్మవార్ దిరిగి వచ్చింది షాప్ కాడికి ఆడే దన్నం బెట్ కున్న
ఆ
మళ్ల అలిపిరి బోయి అలిపిరీ కాడ దన్నం బెట్ కొని జాన్ ఆలు ఓప్ నంత్ జనాలు అలిపిర్ కాడికి పోయి మల్లోచ్చి మళ్ళీ ఇడికోచ్ న రొంన్ సంసా ర్ నాలుగు ఉమ్
ఉహుమ్ పోనీలే ఎట్టో గట్ట ఆ దర్శనం చేస్ కున్నవు ఇడగు గుడిదగ్గర్ దక్ పెన
హ్మ్ అంతే
బ్లాంక్ ఇంక్ తిర్ నాలు ఇంకి ఈడ రాముల్ వార్ తిర్ నాలు యినాత
హ్మ్
బ్లాంక్ ఇంగ మళ్ళ గా ఆ ఇంగ విళ్లక్ ఎగ్ జామ్స్ స్టార్ట్ అవ్
ఇట్ ఇటు పక్క పోతావా అటు పక్క పోతావా నువ్ అపార్ట్ మెంట్ పై పక్ కాయ్ సందులో పోతావా
యాడవ్ డ్రై ఇది ఊరేగిద్ ఆ ఈ పక్క పోత
బ్లాంక్ ఏ పక్ సందులో పోతావా యేవ్య
చ్ ఏవొ ఇట్ల బోయే అలవాటయిపొయింది ఎట్ల అనుకుంటే అట్ట పోతం ఒకాళ దేవుడు ఇంకా అక్కడ కొంచమ్ దూరంల ఉన్నడంటే సందు పక్క ఎల్ తాము లేదు దాట్ పోయినర్ సందు దాటే నడంటే ఈ పక్క నించి తుర్ కొన్ బోతామ్ అట్ల తడ్ పోవాలన్కుంటే ఎట్ట పోతాం. పోవాలా నేన్ గుడ ఎక్కడ షాప్కెళ్తా కద సాయంత్రమా ఆడేలే టై పోతా ఉంది నాకు
ఎన్ని గంటలక్ కొస్తవా
చెప్పలేమ్ మబ్బ అక్కడ ఫ్రూట్స్ అవ్ ఉన్నాయంటే పాలు బాటల్ లు కడిగేసి బాటలకు పోస్ చల్లార్ బెట్టేసి
ఆ
ఉమ్ వచ్చేసేద్ అంటే ఒక హాఫ్ నవ్ ర్ ముకల్ గంట్ లో అయిపోతుంది వచ్చస్తాను లేదు ఫ్రూట్స్ అవన్నీ కట్ చేయాలంటే ఇంకా పడ్తుంది. గంటా రెండు గంటలు కూడా పడ్తుంది.
ఆ
మొన్నైతే ఆరున్నరకి పోయి ఎనిమిదిన్నరకి ఇంటికొచ్చిన ఆ అన్ని వలిపించింది ఏం లేదు.
ఆ
మ్ ఆ మసాలా డ్యూటీ లేదు కదా వేరామ్ డ్యూటీ నే చేసినాము. ఆమెట్ల ఒచ్చి చేస్కోన్ పోతుందో అట్టే నువ్వొచ్చి చేస్కొన్ పోవాలంట అందరు
అల్లోవరు ఆంటీ ఆ
హ్మ్
వ
అది ఇంకా ఎక్కో పని అయిపోతాంది మార్నింగ్ ఒక్సారి ఈవినింగ్ ఒక్సారి మళ్ళ కావట్లేద్ నాకైతే ఆ బరువు కదా గుండాలు పెద్ద పెద్ద గుండాలు ఏ ఊరట పట్ను గుడా పట్టరు. నేనే ఎత్తి పెట్టుకోని నేనే చేస్కోవాలంటే బలే విసుగొచేస్తాంది. ఏం చేసేది ఇంకా తప్పదనేసి పోతాం ఇగ అట్లేదన్ అంటే ఇంక ఇప్పుడు మసాలాల్ లేవు కదా లీవ్ తీస్కోండి మ సాలాల్ పెట్నప్పుడు కావాలం రండి అంటా అందరు
మ్
గా లీవ్లు పెట్టుకున్నాంటే మనకీడ వాసిపోతద్ అనుకునే గమ్మున అయిపోయిన ఏదైతే అది అయ్యింది ఇంకా చేయాల్సిందే తప్పదని
ఆ
జీతం అన్నా పెంచితే బాగున్నా ఆ జీతమూ పెంచమంటన్నారు. ఏం చేస్తరు ఇస్తరు ఎంతో
చెప్ప.
మ్ అది మంది ఆ ఇస్తార్లే ఏదో మామూలే గదా సరే ఏం చేస్తాం
ఇంకేం లేదు అన్నోస్తే ఇంకా
ఇంతవరకు తినకుండా ఉంటాడ అన్నా
పోయిందే ఏసీ ఏసీ టెక్నీషన్ వర్క్ కొచ్చారా ఇంకా పిల్లకాయలకి ఎండలు గదా క్లీనింగ్ డే కెల్లారో ఇంక చేయాలా
రిపేర్ అయిపోయింది ఇప్పుడా
రిపేర్ కాదు కొత్తది కొన్నాం
కొత్తది తీసినార అదీ పాతది ఏం చేసినారు
ఉండాది
అది ఇచ్చేసి ఇద్ తీస్కొని ఎక్స్చేంజ్
ఇదివేవరే అమ్మా నన్ ఎత్తుకొనేస్ ఎళ్తాడు ఆయన డబ్ పోయి మనకేం తీస్కోల కాబట్టి ఆం తీస్కునస్ దాంట్లో ఒక రిపేరేమి లేదు. ఓన్లీ బోల్ట్ ఒకట్ టైట్ చేయలేదు. వాళ్ళు పిల్లకాయల్ వచ్చే వరికి చేసినారా? అన్నగని వచ్చింటే బాను చేసింటాడు పిల్లకాయల వరకు జెసిన వా సరిగ్గా చేయలే
ఉ మరి చెప్పేది కాల్ చేసి
ఇంకా ఎందుకులే అన్న వచ్చి చూసి ఇంగ్ కొనేసాక ఎందుకు లేని గోమనె అయిపోయినారు
మ్మ్ చూపించి తీస్తా ఉండాలి
ఏంది ఆ మనకు ఉడుకు ఎంతొ ఉడుక్ కూ ఈడ
అవునులే ఇంకా అమ్మా అది మీ ఇది కొండల దగ్గర ఉండేది దె యి ఉ సెగలిపిస్తది
ఆ